చెప్ మీ
ఏం చేసున్నావ్
ఏం చేయాల పడుకోన్నా ఇంకా మెసేజ్ పెడ్ తినేదని పోత
మ్మ్ పోదున్ దీన్లే ఇంకా
మ్మ్
పొద్దున ఇంకా తినలే
లేదు తిన్లేదు
ఏం పెట్టలేదా నువ్వు తినలేదా
ఆ నేన్ నేన్ తిన్ లోప్ మామే
మ్మ్ ఆడర్ పెట్టుకోవచ్చు కదా మేమ ఇడా
డబ్బులో
బా ఎంత ఎంత పడతదే టిఫిన్ కి
మ్మ్ డెలివరీ చార్జెసా
అంత డెలివరీ చార్జెస్ ఏ బ్లింకిట్లో వాటిలో పెట్టుకుంటే
బ్లింకిట్ లో నీకు టిఫిన్ యనుంచి తెచ్చిస్తారమ్మి ఏప్
ఎదో వచ్చదమే ఎర్రీదానా
టూ అవి జస్ట్ గ్రోసెరీస్ కోసం ఉంది జొమాటో స్విగ్ బీ యాపీ
మ్మ్
బ్లింకిట్ ఈడికి లేదులే
మీరు చికెన్ పెడతార
ఆ ఎదో బిర్యానీ నో చికెనో పెడతారు ఇప్పుడు
మ్మ్ నైటు
నైట్ పప్పు
మ్మ్ తప్పా
మ్మ్
ఈరోజు ఆదివారం కదా పప్పు పెడతారా మీకు
పప్పే మా ఆఫ్టర్నూను చికెను
మ్మ్ బావుంటదా మీ ఫుడ్డు
మ్మ్ క్యారీకైతే బాగుండదు మిగతా అప్పుడు పర్లేదు బానే ఉంటద్
లేదంటే మధ్యానం నుంచి చానా మందికి చేస్తారు కాబట్టి
ఆ
ఒకేసారి జోబేఎస్తారా
ఆ
ఏం జేస్తునవా
ఉమ్ ఈడ కరెంట్ పోయింద్య కూర్చోనున్న సైలెంట్గా
ఉహు ఆ పిల్లకు రాలేదా ఇంకా టాస్కా
ఆ పిల్ల చేయదంట
ఏమి
ఏమో తెలియదు నేను నిన్నే ఫోన్ చేస్తాను అంటే ఊ ఏం చెయ్యొద్దు నాకు ఓపిక లేదు మాట్లా
అబ్బో ఎందుకొచ్చేదాన్ని పోగట్టుకోవడం
ఎమోలే వాలక్ ఇంట్రెస్ట్ లేదు
నువ్వు దగ్గర పెట్టుకొని మాట్లాడుమే
దగర పెట్టుకని మాట్లాడుతున్నా వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు మనకి ఎందుకుమే హలో ఒకవేళ వచ్చినప్పుడు మళ్ళ నాకు కావాలి అంటే
ఏంది
ఇప్పుడు ఆ పిల్ల తో ఆ పిల్లకే కదా పడతాది
నువ్వే తీసుకో నువ్వు చేసినావుకాబట్టి
కదా అని మల్ల ఆ పిల్ల రూల్స్ మంచిగా మాట్లాడితే
వద్దులే
ఊ అంది ఆమె గురించి అంత తెలియదులే అమెరికా నిన్ వాళ్ళ గురించి అంత తెలియదులే నీకు ఎప్పుడు ఎట్టుంటారో వాళ్ళకే తెలియదు
ఆ పిల్లే అడిగింది ఆపిల్లే మళ్ళ ఏమ వచ్చింది
నిన్న చెప్పింది నాకు యాప్ డిలీట్ చేస్తా నేను అనింది
హు చేసుకోమను
మళ్ళా ఏమో మళ్ళా నిన్న ఫోన్ చేసిన ఆ పిల్లకి నార్మల్గా ఫోన్ చేసి ఫోన్ చేస్తున్నా అంటే మే నా ఓపిక లేదు నేను మా మాట్లాడను గాని అని చెప్పింది
ఎందుక ఎక్కువ అయిపోయిందంటనా
మాట్లాడేది వేరే వాళ్ళ తో చేతే మాట్లాడుతా
ఎవరమ్మా వాళ్ళా
ఎవరో
బ్రేకప్ అనవ్
వాళ్ళు ఒక్కరే ఉంటారమే
హమ్ మళ్ళ
ఉంటారు మాట్లాడే వాళ్ళు చాలా మంది
పని బావుందే
హమ్ చూసి నేర్చుకోవాలి అట్లాంటోలని
అవసరం లేద్లే
హమ్ అందుకే మూసుకొని ఉన్న
హమ్
హమ్ కరెంట్ ఉందా మీకా
ఉంది
అ
ఎహ్
మాకు లేదు మే సమీ వేడి చంపేస్తంది నీకు ఆడ చల్లగా ఉంటద
ఉంటుంది చెట్లే కదా మొత్తం వేడి అంతే ఉంటుంది సళ్ళగ అట్ంటదు
ఫస్ట్ ఫ్లోర్ కదా
కాదు మే పైన మిద్ది పైన
టెర్రస్ మీద
హమ్ కానీ ఇడ్నీ ఫ్రీగా ఉంటుంది
హమ్ పెంట్ హౌసా మే
హమ్ అట్లే ఉంటుంది హాల్ కూడా ఉంటుంది మేము బెడ్రూమ్
హమ్ ఎంత మంది రూమ్ కే
మేమిద్దరమే ఉన్నాం ఇంగో బెడ్ ఖాళీగా ఉంది మధ్యలో మేము పెట్టుకుంటాం ఆ
నీతో పాటు ఒక పాపు ఉన్నీన్ల ఆ పిల్లెన ను్వు ఆపిల్లేనా అంటన
ఓర్ వైషు
హమ్ ఆ పిల్ల ఇంకో పిల్ల
ఇంకో పిల్ల ఓరు ఆహ్ పిల్ల రూము ఇల్లు తీసుకునే
హమ్
వల్ల ఫ్రెండ్స్ ఆ పిల్ల ఇల్లు తీసుకో
ఉహమ్ క్లాస్ మాత్రం మీ క్లాస్ అ పిల్ల
హమ్
మరి నిన్న కలిసే వోచ్చినారు
వెయిట్ చెస్ఓస్తాం లోగో కాడకి వచ్చి వెయిట్ చేస్తా ఆప్పుల వస్తది ఆప్పులు బిన్న వస్తే అప్పులు వెయిట్ చేస్తుంది నేను వచ్చే వరకు
అ
అ హ
ఇంకేమి
చెప్పాల నువ్వే
అ
నైన్త్ లా
ఎన్న ఇలామే పదినారకి లేచ్చనానా
ఎవరూ లేరా
డాడీ ఉన్నాడు ఏమన్ల మామలే అ అ బస్ ఆ చెత్తలు దోసిన బ్రెష్ చేేసిన తిన్నా మా చెల్లు ఎప్పుడో లేేసింది ఆ పిల్ల నిన్న ఇరో రెండళ్ ఇవు కదా నిన్న బాగా నిద్రపోయింది
ఆహా
ఇంకా నేనాకి ఆడ నిద్ర లేదు కాబట్టి పదిన్నరకు లేచినా లేచినా చెత్తలు తోసినా తిన్న
హ
నూనె పెట్టినా తలనొప్పిగా ఉందని
హ
ఇంకా అసైన్మెంట్ రాద్దాము అని ఎత్తుకున్నా మళ్ళీ ఎందుకు లే అన్ని నిద్ర వస్తాంది కరెంట్ లే వేడుగుంటే ఆ మూసి పెట్టేసి ఆ ఫోన్ చేసినా నువ్వు ఏమి
నేనా పదికి
యూ మిమ్మల్ని అడిగే వాళ్ళే ఉండరు ఎన్ని గంటలకు లేసిన
అబ్బచా
అవునా నిజమే గదు నిజం ఒప్పుకోమే
కోవాలా
చూసుకోవాలి పడుకునే విషయంలో వాటిల్లో అడగరు కదా ఎవరు అంటున్న అదే కదా నిద్దరే మెయిన్ కదా
ఉ నిన్ను ఎవరు అడుగుతారు ఇంట్లో
ఆ మాయమ్మ అడుగు తాన్లే
ఈ అల్కాడ పడుకోకూడదు అయ్రా పడుకోకూడదు ఇయ్యాలకాడ లేయా కూడదు ఆహా
ఆడైతే అట్లే ఏమి ఉండదు నెక్స్ట్ ఇయర్ కి మేముపీజీ అనుకుంటా ఉన్నాము
ఎందుకు మే
మే ఇంకా రెండు నెలలు ఆ బస్సుల్లో అసలు చచ్చిపోతాం మే స్వామి ఎండాకాలానికి
దాని కా
ఉ ఆర్టీసి బస్సులో ఆ బస్సు ఆ బస్సులు పట్టుకొని వచ్చే లోపలికే అలిసిపోదు మొన్న మనకి ఎగ్జామ్ అయింది చూడు మిడ్ అప్పు అప్పుడే మాకు మధ్యాహ్నం బస్సు పట్టుకొని ఎక్కి ఈ సీట్ దొరికి కూర్చు కుర్కోడానికి ఎంత బ ఎంత ఇది ఎంత ఇది
ఎంత అయ్యంది మీకు టైమ్ ఆర్టీసీ బస్ పట్టుకొని వెళ్ళ తల్లికే
అంటే బస్సు ఏమో మనకి లెన్ అయిపోతే లెవెన్ ఫిఫ్టీకి వచ్చింది బస్ ఫస్ట్ లెవెన్ థర్టీకి ఒక బస్సు వెళ్ళిపోయింది మలా ఈవెన్ ఫిఫటీ ఇకి బస్ వచ్చింది ఆ బస్సు ఎంత మంది వెయిట్ చేస్తున్నారును అనుకున్నావా అసలు గాల్లోనే ఉంటారు మళ్ళీ ఎక్ మరిస్రావంతివళ్ళ ఫస్ట్ ఎక్కి వాళ్ళు పోయి ప్లేస్ పెట్టినారు ఇంకా నాక అయితే అప్పుడు స్టమక్ పెయిన్ ఇంక నవల కావాల
ఆా
మళ్ళీ వాళ్ళు పోయి ప్లేస్ పెట్టినారు ఆ ప్లేస్ లో వెళ్ళి కూర్చోడానికి పది నిమిషాలు పట్టింది అంత మధ్యలో అంతమంది నిలుచుకున్నారు అసలు చం ఎండకి తడిచిపోయినమ్మే స్వామి మళ్ళా ఆర్డియంయం గేట్ కాడ అరగంట ఆపేసినాడు
ఆ అక్కడ గేడ్ పడిపోయింటుంది
గంట రెండు ట్రైన్లు పోయినాయి
హ
ఆ అది ఆ నుంచి వచ్చే లోపల ఇంటికి వచ్చే లోపల రెండున్నర అయింది
హ
యడ మన కాలేజ్ ముందర ఎకినారా
ఎక్కినం
ఆడైతే ఎక్కువ మంది ఉంటార్లే, ఇంగా బస్టాండ్ లో ఏక్నారేమో అనుకు.
ఆ బస్ స్టాండ్ లో గుడా అదే బస్సు వస్తది కదా. బస్ స్టాండ్ లో ఇంగా అసలు ప్లేసే ఉండదు. ఇడైనా, పుత్తూరులో అట్లా దిగేస్తే ఖాళీ అవుతది గదా.
అప్పుడు కూర్చునేయొచ్చు కాబట్టి కాలేజీ ముందర ఎక్కుతాం, ఆర్డీఎం గేట్ దగ్గర గుడా మరి ఆర్డీఎం గేట్ దగ్గర ఎక్కచ్చు. క ఆడైతే క ఆ బస్సులు తిప్పి తిప్పి తిప్పి తిప్పి పోతాయిమ్మే సామి నేరుగా రా నేరుగా రావు రేణుగుంట ఇవంతా తిరుక్కొని బొతాయి రెండు రెండుగంటలు పడతది. అదే కాలేజ్ ముందర అయితే. కాలేజ్ ముందరకి డైరెక్ట్గా వచ్చేస్తాయి బస్స్టాండ్కి హైవే మీదే వస్తాయి మళ్ళ రేణిగుంట తి తిప్పుకొనస్తది ఇది అట్ట కాదు నేరు తిర్చాన్ తిర్చానురు మీద వచ్చేస్తది డైరెక్ట్ గా
ఉహు
అదైతే అట్ట కాదు, అరేనుగుంట్లో దిగే వాళ్ళు ఉంటారు.
హు
అంతా తిప్పి చూప్పి వస్తడు
ఒమ్మా
ఎన్ని గంట్లలకు పోవాలి ఎన్ని గంట్లలకు పెడతారు మిస్ చ
వన్ అ
మర్ణ చడి
అంటే మాక్ హాలిడే ఉన్నప్పుడు అన్నం పెడతారు హాలిడే ఉం టే అన్నం పెడ్తారు
ఆ
మీత అప్పుడు టువాల్కి అట్లా
మ్మ్
హాలిడే ఉన్నప్పుడు ఒక్టైము
ఉ అవునిప్పుడు చిలూమ్ పర్లేదు లే అట్లనేవస్తూన్నా రంట
ఫస్ట్ అసలు సిలిండర్లతోనే ఇక్కడైతే ఏం షార్టేజ్ అనేసి ఏం రాల బు
మా మా ఫ్రెండ్ వాళ్ళ పీజిలైతే వాసు సిలిండర్స్ లేవన్జెప్పి, నైటు పొద్దున్న రెండు గంట్లాకి చేసి, కట్లు పోయి మింద జేస్తన్నారండి సామి.
కట్లపొయ్యి మీద చేస్తే ఇంకా మంచిదే గదా
మంచిదే కానీ టైం ఉండద్దా? వాళ్ళకి ఆ టైం సరిపోవద్ద, అంత మంది
ఉ వీళ్ళకి గూడ కట్లే పోయింది దాని మీదే చేస్తారు బయజనా
ఆ లంచ్ చేయాలి మళ్ళీ ఇది చేయాలి రెండు చేయాలి కదా
టిఫిన్ లో అయితే కష్టము పొయ్యిమీద చేయడం మిగతావన్నీ ఈజీ నే ఆ దోశలు పోయడువంకా కష్టం
అ ఆడు చడు మన కాలేజ్ నుంచి వచ్చే దారిలో ఒక పీజీ గల్స్ది ఒక కాలేజ్
అవును సరే కట్చయింగ
అ